హలో ఆ నమస్కారం ఇవాళ టాపిక్ దీని గురించి మాట్లాడదాం అనుకుంటున్నావ్
సినిమ తంజమాదు
హ సినిమా గురించి అంటే మీరు ఎక్కువ ఈ ఎటువంటి సినిమాలు లాగేస్తుంటారు
నే అంటే కామెడీ
కామెడీ సినిమాలు ఎక్కువ చూస్తారా అంటే కామెడీ సినిమాలు అంటే ఎలాంటి హా కామెడీ సినిమాలు అలా ఫేమలా ఆఫ్ కామెడీయా కొంచెం కామెడీయా
హ కామెడీ అన్ని అండి కామెడీ
ఇప్పుడు మొత్తం కామడి ఎక్కువ చూస్తారు అయితే
అ
అ స ఇప్పుడు వరకు ఎన్ని సినిమాలు చూస్తుంటారు అలాగా హలో
ఐదుండి ఐదు ఐదు
ఆ ఐదు సినిమా పేర్లు చెప్తారా
జీ జీ
జిగ్రీనా
హ
ఆ ఇంకా జిగ్రీ ఒక్కటే చూసారు గా
చెప్తానండి ఉండండి ఫీమస్ శదం ప్పు
క్రాంప్ కూడా చూశారా
ఆమ్
హుమ్ క్రాంప్‌లో సినిమా బాగా నచ్చదండి
కామెడీచేనా అది ఉప్పు లేట్ వెళ్తే అది పానిక్ అయిపోతున్నదండి
ఆ అవును
హీరోయిన్ పానిక్ అయిపోతాది
హా అవునవును మీరు లూడో ఆడదామా మీకు ఆ ఆసీన బాగ నా జోగ్రా లేదా లూడో ఆడదామంటే నా లవ్ ఆడదామంటాడు
అది ఎక్కడండీ సీన్ ఉందా ముందు
ఆ
ఆ సీన్ ఉందా
ఏ వళుహార్ హాస్పిటలో ఉన్నప్పుడు అలో ఫ్రెండ్స్ వరరు ఆారారు లూడో ఆడా అంటే గుర్తొచ్చిందా అ
ఉ
ఇంకా ఏమి చేస్తున్నావు మరి మీరు
టమినషీన్ ఇది బా ఇది బాగుంటదండి అళ చుట్టాలు అమె దన్ చూస్తారా
అలా చుట్టాలు
అమెయిత నుంచి కేరళా వస్తున్నారు
ఆ అవునవునవును
అధత తదేశీ ఉమ్లో
ఉంటె అని అన్ని బానే ఉన్నాయి కాకపోతే సినిమాలో బూతులు ఉన్నాయి అంటున్నారు అది నిజమైన
ఏంటండి
కొంచెం సెన్సర్ బోర్డు తప్పు
బూతులు లేవండి బూతుళు లాగా మాట్లాడాడు అయి బూతులు కాదు వేరే ఇంతే టైలర్ డైరెక్ట్ లేదండి ఇన్డైరెక్ట్ ఉంది
అంటే డైరెక్ట్ బూతులు ఇన్డైరెక్ట్ బూతులుగా ఉంటాయా అంటే బూతులు ఎక్కువ తిట్టారు కాపోతే అలా అనిపిస్తుంది అంతేనా
హ
ఆ ఇంకా ఒక్క సినిమానైనా ఇంకా వేరే సినిమాలు మూవీలు అలా ఏం చూడలేదా
జింగిరి
డిగ్రీ కూడా చూసార మీరు
మ్
జిగిరిలో మీకు బాగా నచ్చిన సీను అలా ఏమున్నాయి అంటే జిగ్రీలో వాళ్ళు అక్కడికి వెళ్తారు కదా గోవాకి
హ
అదే నచ్చలేద మీకు ఆ సినిమలో
ఆ సినిమా చూసి అదే నండి నో నో
ఆ అదే కాకపోతే దాంట్లో ఇది బాగుంది ఇది బాగున్నా
బాగుంది సీన్ అయితే వాళు తో చంపయి తినస్తారూ
ఆ కోడిని చంపేసి తినేసేది
హ
హ
తేల్దండి
మీ ఇంకా అవి తప్ప ఇంకా మళ్ళీ వాళ్ళు డబ్బులు దొంగల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం అవి బాగుంటాయి కదా ఇంకా
అ టోర్షంచంపేసిన తరువాత తినేసిన గర్ఫ్రడ్ అది దాని జుట్టు
జోబులో పెట్టుకుంటాడు
అప్పుడు అస వేరు వరిచ్చి పత్రద
ఆ కాపోతేయి అ అన ఫ్రెండ్ ట్రాఫిక్ పోలీస్ లంచ మతే అప్పుడు కూడా ఐప్యాడ్ దసి ఇక్క వీడియో తీసినట్టు భయపడతారు కదా అది కూడా బాఉండుద్ది ఇంకా ఆ సినిమా డైరెక్టర్ అలా వయడం ఉన్నాయ సా
ఏంటండడి
సినిమా డైరెక్టర్ తని ప్రొడ్యూసర్ ఎవరు డైరెక్టర్ ఎవరు అలాదన్సా
ఆ అంత ఐడి
అ వె లేదా ఇంకా ఏంటండి కాబ ఇంకా ఈ మధ్య కొత్తకొచ్చిన గురేందర్ మూవీ ఏం చూడలేదా
చూడేలేదండి
ఆహా చూడాల్సింది దురేంద్రమూవీ చానా బాగుంది
అవుండి
అవునా అంటే
అహ
మన్వల్ కచ్ ఆఫ్ దురేందర్ మూవీ స్టోరీ చెప్పాల అంటే దురేంద్ర మూవీ మీకు స్టోరీ అంటే ఎలా చెప్పాలి అంటే ఇప్పుడు మామూలుగా ఒక ఇండియన్స్ పై వెళ్ళి అక్కడ వాళ్ళతో కలిసి మన దేశానికి ఏం ముప్పు ఉందో అలా తెలుసుకుంటుంటారు అర్థంమవుతుందా
స్టార్టింగ్లో జడ్
స్టార్టింగ్ లో అది ఆ ప్లైన్ ని ఏరోప్లెన్ ని హైజాక్ చేస్త ఇస్తారు
ఆమ్మో ఎందుకండి
ఎందుకంటే వ వాళ్ళకు కావాల్సిన ఒక క్రిమినల్ ఇండియా వాళ్ళు అరెస్ట్ చేస్ ఉంది
ఆ
అతన్ని వదిలిపెట్టాలంటే అంటే ఆ మన ఫ్లైట్ని హైజాక్ చేసిందని వదలాలంటే వీళ్ళని అతన్ని ఒదుల్ తె వాళ్ళు మాన పాసెంజర్స్ వదులుతామని బెదిరిచ్చారు అప్పట్లో హు అందుకోసం మనోళ్లు ఇంకా వాతన్ని వదిలేసారు ఒదీలేసిన తర్వత్ త్త ఇంకా ఇంకా మన వాళ్ళని మనకి అప్పగిచ్చేసారు
హు
కాకపోతే ఇప్పుడు అతను వదిలేసిన తర్వాత నుంచి ఇంకా చనాా అటాక్లు కూడా చేసాడు
హు
మీకు మీరు అలాంటి సినిమాలు ఏమి చూడలేదా
చూడలేదు
హు
అయితే మీరు దూరందర్ టు కోసం వైటింగ్ అంటారు
ఆ దూరందర్కు టు కూడా వెయిటింగేనండి అంటే మీరు చూడాలే సినిమాలంటివి చూడాలా అలాంటియి చూడపోతే మన దేశంలో ఏం జరుగుతున్నాయి ఏం తెలుస్తాయి మీకు చూస్తుంటాం బట్టి
భుపాన్ ఇది
ఆ తిన్నార మరి
అ తిన్న మండి
ఏం తిన్నారు
బిర్యానీ అండి
బిర్యానీ ఎప్పుడు బిర్యానీ లేనా
స్ మే అవునండి
ఆ అంటే మీకు బిర్యాడి అంటే చాలా ఇష్టంలాగుంది
హు అవునండి
బిర్యానీ తప్ప మీరు ఏం తినరా ఇంకా
అవ్
ఏమండి తింటర్గా తక్కువ తింటార
ఆ
అ కాల్ ఎందుకు ఆఇందండి ఇప్పుటి దాకా మనం మాట్లాడు
ఆ ఇప్పుడు మీరు ఏ సినిమా స్తారండి
నేను ఎక్కువ ఆర్మి సినిమా నండి
ఆర్మీ సినిమాలు ఎందుకండి రెసన్
ఎందుకంటే నాకు ఆర్మీ సినిమా అంటే ఎందుకంటే చెప్పలేనంత ఇష్టం అది ఎందుకు ఇష్టం అనే నాకు తెలీదు కాకపోతే నాకు చాలా ఇష్టం ఆర్మీ సినిమాలుంటే
అ
అది మీరు కూడా ఆర్మీ సినిమాలు చూస్తే చాలా మంచిది మీకు కూడా
దీంతో తన్నావండి
తిన్నాము తిన్నాము
హ ఏద
ఆ పపో నాద మ పపోన
ఒప్పు అంత మంచి చాలండి
ఆ పక్కన్నా మంచిది కదా
హ
అంటే ఏ అన్నా మంచిదం కొంచెం చెప్తారా
పోర్టీన్న్న ఫుడ్ బాగుంట
ప్రుటీన్
ఫటీన్ నుే బాగుంటది
అంటే పప్పులో అలా ప్రోటీన్ అలా ఏ ఉండదా
పప్పు ప్రోటీన్ ఉంటుంది దానిఫస్లో చాలా అంతయి
ధన్యవాదాలు ధన్యవాదాలు
హ అదండి